హలో
బావున్నావా
హలో
హలో
హలో వినిపడిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు
మీ వాయిస్ నాకు వినపడిస్తాంన్లేదే
ఇప్పుడు
హలో
ఇప్పుడు హలో
సోని
అ
హలో
హలో హలో
హలో ఇనపడిస్తాందా
ఆ వినిపిస్తుంది మీకు
ఆ ఇప్పుడు ఇనపడిస్తాంది
తిన్నారా
ఆ తిన్నాను మీరు
ఆ తిన్నాను ఏం చేస్తున్నారు
ఏం లేదు ఉరికే వర్షం ఇక్కడ దగ్గరలో పడతా అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నా ఆ
నేను కూడా అంతే వర్షం ఎంత బాగా పడుతాందో క్లైమేట్ కూడా బాంది గాలి ఎంత బాగా వీస్తా ఉందో అందుకే ఆ డోర్ అట్లే ఓపెన్ చేసి పెట్నా నేను అంటే గాలి బాగా రానేసి
గాలి బాగా రావల్లా అనా హ్మ్
ఆ క్లైమేట్ ని ఆస్వాదిస్తూ ఉన్నా
ఫులే బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నావు కదా హ్మ్
ఆ ఏదో అట్లా
ఉన్ మీకు వర్షాకాలం ఇష్టమా ఎండాకాలం ఇష్టమా
నాకు వర్షాకాలమే ఇష్టము కానీ
హ్మ్
అట్లనే ఎప్పుడు పడకూడదు వర్షము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అట్ల అంతా పడకూడదు
ఓక నాకు అయితేగిన ఆ వసంతకాలం ఇష్టం
అవునా వసంతకాలం బాగుంటుంది కదా అది వింటర్ సీజన్ లో ఏమో కదా
హ్మ్
వింటర్ సీజన్ లో ఏమో కదా
ఆ అదే వసంతకాలం అంటే కొద్దిగా లీవ్స్ అన్ని ఆ అదేది పసుపు కలర్ రంగులో అయిపోతది చూడు
అవును ఆ ఆ
మీకు ఇష్టమేనా అది
బాగుంటుంది ఆ నాకు ఇష్టమే బాగుంటుంది
ఆ బాగుంటుంది ఆ
ఆ మరి అన్ని మీకు ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా ఆ నాకు చాలా ఇష్టం
ఓ సరే సరే ఇది అడుగుతున్నారు
ఎక్కువ అదే ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా ఆఫ్లైన్ షాపింగ్ ఇష్టమా మీకి
నాకు ఆఫ్లైన్ షాపింగ్కే ఇష్టం
అవునా
ఉమ్
అవునులేండి ఎంతైనా ఆఫ్లైన్ లో చూసి కొంటాము అన్ని క్లాత్స్ అన్ని
ఆ అందుకనేసి నేను ఆ
ఆ
మీకు ఏ షాపింగ్ ఇష్టం
నాకు రెండు ఇష్టమే
రెండు ఇష్టమేనా నీకు
ఆ రెండు ఇష్టమే ఎక్కువ ప్రిఫర్ చేసేది ఆన్లైనే ప్రిపేర్ చేశా నేనైతే
ఆన్లైన్ ప్రిఫేర్ చేస్తారా మీరు ఉమ్ అవున్లే కొన్ని ఆఫ్లైన్ లో దొరకవు ఆన్లైనే అయితేనే కొన్ని దొరికేది
అవును అవును ఉమ్ అవి కాక మళ్ళీ టైమ్ కూడా సేవ్ అవుతుంది ఆన్లైన్ షాపింగ్ ద్వారా
ఆ అవును అది నిజమే అసలు ఉమ్
రోజంతా అయిపోతుది షాపింగ్ కి ఆఫ్లైన్ కి పోతే
అవునులే ఆ
అది కాక మళ్ళీ ఇంకా ఆన్లైన్ షాపింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ లో ఉంటుంది
ఆ అవును అది కరెక్ట్ టె
ఆ
ఉహు
ఉమ్
ఇంకా మరి
ఇంకా చెప్పాలి మీరు మీకు ఏ ప్లేసెస్ కి విజిట్ చేయ్యాలంటే బాగా ఇష్టము
నాకు వచ్చేసి ఆహా తిరుపతి ఎక్కువ వెళ్ళాలి అనిపిస్తా ఉంటుంది
అవునా
ఉమ్ మేమైతేగాన ప్రతి పండగ కి అది శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి అప్పు డు ఎలా అంటయినా అందరూ అరుణాచలంకి పోతారు ఇంకా తిరుపతికి తక్కువ మంది ఉంటారు అనేసి ఇప్పుడు చూసినా కూడా మేము శివరాత్రి అప్పుడు తిరుపతికే వెళ్తాంటాం ఉమ్ ఆ మీరు
నే నాకు అరుణాచలం వెళ్ళాలంటే బాగా ఇష్టాము ఒక్కసారే వెళ్ళాను
ఒక్కసారే వెళ్ళావా అవును అక్కడ చాలా బాగుంటుందమ్ట కదా అసలు
అవును బయ ఇష్టము మనకి అక్కడికి వెళ్ళాలంటే
అవునా
పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసాము కాల్ల పాదతో కాల్తో ఊ బాగుంటుంది
ఆ బాగుంటుంది అస్సలు చానా
మా లైట్నింగ్ అన్నీ వస్తన్నాయ్ లైట్నింగ్ అన్ని వస్తన్నాయ్
ఓ
ఒహో
మామూల్ వర్షప్ పడతాందా మీరుండే చోట కూడా
ఆ పడతైమది బా పడతాంది
ఉమ్ మేమున్న చోట కూడా పడ్తాంది బాగా ఉమ్ పడ్తాంది
ఇంకే టండి విశేషాలు?
మీరే చెప్పాలి?
మీరు స్పోర్ట్స్ ఆడ్తార?
ఆహా నాకు రాదు అంతగా
ఔనా
ఉమ్ మీకోస్తాయా?
నాకూడా ఏం రాదు ఆమ్ స్కూల్ వరకే ఆడతాంటి ముందు
అవునా మీరు అప్పుడు స్కూల్లో మీక్ కు ఏదన్నా పార్టిసిపేటెడ్ చేస్తే గిన మంచి
ఆ ఆ ప్రైజెస్ అవును అవును ప్రైజెస్ అన్ని ఇస్తారు ఆ
మాకైతే ఈను అస్సలు మా మొఖానికి ఏమీ లేదు తెల్సా?
అయ్యో ఔనా?
అస్సలు ఏది ఆడిపీదు
స్పోర్ట్స్ కూడా పెట్టరా స్కూల్లో
స్పోర్ట్సా ఆహా తక్కువ తెల్సా?
అయ్యో
ఉమ్ మాకైతే గిన బలే ఆ
స్పోర్ట్స్ ప్రతిసారి పెట్టేవాళ్ళు ఇండిపెండెన్స్ డే అప్పుడు కానీ రిపబ్లిక్ డే అప్పుడు గానీ అప్పుడంతా పెట్టేవాళ్ళు మాకి స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్ లోనూ పార్ట్సిపేట్ చేస్తాంటిమి మేము అప్పుడు
ఔనా
ఆ రన్నింగ్ రేస్ అంటా, లెమన్ విత్ స్పూను తర్వాత సంచులు ఉంటాయ్ గదా సంచులు
ఓ సంచుల అది ఇట్లా దాంతో వేసుకొని ఇట్లా పరిగెత్తుతారు కదా?
ఆ అవును అది ఆ అది అంట మల్లి ఖో ఖో క్కిప్పింగ్ అన్నీ భలే ఆడతాంటిమి అప్పుడు
అవునా?
ఉమ్.
హుమ్.
అది సంచులు బలే నవ్వు ఓస్తది అదిద.
అవునా నువ్వు ఎప్పుడైన కిందకి పడిపోయావా అట్లే.
చాలా సార్లు పడిపోయినాయి.
చాలా సార్లు పడిపోనయా అవును అది ఒక మంచి మెమరీస్ గా ఉంటుంది కదా.
అవును.
ఉమ్.
డెంటి చూసి.
ఉమ్ నువ్వే చెప్పాలి మరి.
ఆ. ఇంట్ ఇంట్లో ఉన్నావా పీజీలో ఉన్నావా.
నేనా పిజీ లో ఉన్నా. ఉ.
ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఇంటికి పోలేదా.
ఆహా వెళ్ళలేదు.
అవునా.
ఉ అంటే ఈ ఆ ఇంటికి వెళ్తే గిన. ఆ మా ఇంటి దగ్గర చాలా మంది పిల్లలు వస్తారు.
ఉమ్.
ఇంకా చనా ఫుల్ వాల్ని ఇబ్బంది పెట్టేస్త దాన్ని నమ్మి. ఆ డిస్టర్బెన్స్ చేస్తాంటారు.
అంతేలేండి ఎంతైనా అసలు ఇంట్లో సరిగా చదువుకోలేము.
ఆ చదువుకోలేం నిజంగానే. నేనైతే ఇంకా మరి చానా అస్సలు.
ఆ నేను అసలు బుక్కులే తీయను ఏదో అది. ఆన్లైన్ ఇంటర్న్షిప్ చేస్తాన్నాము అదొక్కటి వన్ అవర్ క్లాస్ ఉంటది. నైటు.
ఉం ఉం.
అదొకటి వింటా అంతే ఇంకా బుక్కులు తీస్తే అడుగు. ఇంట్లో అస్సలు ఏం సదవలేను. బుక్కులే తీయను ఉ. ఆ వన్ అవర్ క్లాస్ ఆ. వన్ అవర్ క్లాస్ ఇంట అంతే ఇంకా.
ఉమ్.
ఉ
అసలు ఎందొ అసలు. ముందున్నంత డెడికేషన్ ఈ మధ్య వస్తానులే మనకి.
అదే కదా నిజమే.
ఆ. అసలు అలాగ రావాలంటే. ఇంకా మనం చాల కష్టమేమో.
అవును ఎంతైనా అప్పుడి అప్. ప్పుడే అప్పడిది ఇప్పుడు రాదు.
అది నిజమే అస్సలు.
ఊ సరే
ఊ ఆ
సరే అయితే బాయ్
ఆ ఆ